ఏండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మంచిగాన్నాము తిన్నారా
హు తిన్నామండి స్నాక్స్ తిన్నాము ఇందాకే
హు
మీరు తిన్నారా
ఆ తిన్నామండి
టీ ఏమన్నా తాగుతారా ఈవినింగ్ టైమ్స్ లో
ఆ లేదండి అట్లా అంతా ఏం తాగం జస్ట్ స్నాక్స్ అలవాటు లేదు టీ
ఓకే
హ్మ్మ్ ఏం చేస్తున్నారండి
ఊరికనే ఉన్నానండి ఖాళీగా కూర్చున్నాను ఇంకాసేపు అయితే వంట వంట స్టార్ట్ చేయాలి
అవునా
హు అవునండి
హ్మ్మ్ ఈరోజు ఓ మనం విద్య గురించి మాట్లాడుకుందామా అండి
ఉ చెప్పండి
ఆ విద్య అనేది మన జీవ ఆ మన జీవితానికి పునాది కదండండి
హు అవును కదండి అది కంపల్సరీ ఉండాలి కదా ఉ
తర్వాత విద్య అనేది జ్ఞానాన్ని పెంచుతుంది
అవును అది ఉంటేనే మనకు మంచి ఏదో చెడేదో కూడా తెలుస్తది కదా
అదే అదే తర్వాత ఇంకా చెప్పాలంటే విద్య మంచి అలవాట్లు నేర్పిస్త స్తుంది ఇంకా విద్యా ఇంకా వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుందండి
ఉ అదే వ్యక్తిత్వం అంటే ఎవరితో ఎలా ఉండాలి మన కొందరు రూడ్గా బి బిహేవ్ చేస్తూ ఉంటారు కదా అట్లా కాకుండా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది అది కూడా తెలుస్తది అనమాట
ఊ
హు
ఆ ఇంకా విద్య అనేది క్రమశిక్షన్ని పెంపొందిస్తుందండి ఇ
ఊ అవునండి.
హూ మీకేమైనా తెలుసా అండి విద్య గురించి?
ఊ అదేకండి ఇప్పుడు అది ఉంటేనే కదండి మనం ఎలా మన లైఫ్ ఎట్లా సాగుతుంది ఏందనేది మన ఉ తెలిసేది మనం ఇప్పుడు ఒక జాబ్ చేయాలన్నా ఏదన్నా అదే కొంచెం బేసిక్ నీడ్ అట్లీస్ట్ ఉంటేనే మనం ఎక్కడైనా వెళ్ళగలము ఏదైనా చేయగలము సో అది కంపల్సరీ ఉండాలి.
అదే అదే ఊ అంతే కాకుండా విద్య అనేది ఆప్ త్మవిశ్వాసాన్ని పెంచుతుందండి తర్వాత విద్య విజయా విజయానికి మార్గం చూపుతుంది.
ఊ అదే అండి. మన కాల మీద మనం నిలబడ్డాననికి అనమాట అంటే ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉండకుండా మనం మీద మనం ఏదో ఒక జాబ్. చూసుకొని ఏదో ఒక వర్క్ చూసుకొని. చేసుకొని ఉండడానికి ఊ అలా
విద్య అనేది సమాజ అభివృద్ధిని ద్రోహ ద్రోహప్ పడుతుంది అండి ద్రోహద పడుతుంది.
మనతో పాటు మనం సొసైటీకి కూడా ఉపయోగపడతాం అనమాట.
ఊ ఇంకా కాకుండా విద్య మంచి పౌరులని తయారు చేస్తుంది. కదండండి.
ఊ ఇంగ పౌరుల్ మంటే ఇంగ మనమే. కదండి పీపుల్స్ ఊ మనమే మనం ఉపయో మనం చదువుకొని మంచి అది కూడా క స్ట్రేట్ అంటే కరెక్ట్ ఫార్మ్ ఆ పాత్ లో వెళ్తూ ఉంటే కరెక్ట్ దారిలో వెళ్తు ఉంటే అది అన్ని రకాలుగా మంచిగా ఉంటది అందరికి ఉపయోగపడుతది.
అదే ఉమ్ ఇంకా చెప్పాలంటే విద్య అనేది సృజనాత్మకతని కూడా పెంచుతుంది.
ఉమ్ అదే క్రియేటివిటి.
ఆ తర్వాత విద్య అనేది విలువలని నేర్పిస్ స్తుంది కదండండి. ఊ ఇంకా చెప్పాలంటే ఇది. విద్యా సమస్యలన్ మనకేమైనా సమస్య ఉందంటే ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తుందండి ఈ వే లో మనం ఉండాలి ఆ వే లో మనకు ఉండాలి ఆ ఇది ఇంకా అదే కాకుండా బాధ్యతను పెంచుతుంది.
ఊ అవును మనం ఎట్ల నడుచుకోవాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది. కూడా చెప్తంది అనమాట తెలుస్తది మనకు మనం నేర్చుకుంటాం కదా. ఇచ్చా అదే. ఊ ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీ అదే బాధ్యతలు మనం తీసుకుంటాం ఇప్పుడు మన చెల్లినో అక్క తమ్ముడిట్లుంటారు కదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం. సో అట్లా అనమాట ఊ అమ్మ నాన్నలని చూసుకోవడం.
ఊ
ఊ అవన్నీ కూడా బా నేర్చుకోవచ్చు.
ఊ ఇంకా సమయ పాలన నేర్పిస్ తుంది శ్రమ విలువలని తెలియజేస్తుంది. అలా ఉండాలి ఇలా ఉండాలి మన జ్ఞానాన్ ని తొలగిస్తుంది
మ్ అజ్ఞానాన్ని తొలగిస్తుందన్నమాట అజ్ఞానం అంటే అదే ఇగ తెలివి లేకుండా చేసే పనులు ఉంటాయి కదా కొన్నని కొన్ని అట్లా దాన్ని తొలగిస్తుందన్నమాట మనం చదువుకోవడం వల్ల మ్ అదండి
వస్తుందండి
మ్ అవునండి మనం ఎంత చదువ్ ంటే అంత మంచిది మనం చదువు ఇంకొక నలుగురికి చెప్ ే కూడా అది ఇంకా ఇంకా కొందరికి ఉపయోగపడుతదన్నమాట ఆ మనకోచ్చు కదా మనక్ చాళ్ళే అనుకోకుండా ఇప్పుడు ఇంకొందరికి నేర్ పిస్తే ఇంకాం వాళ్ళ ఇంకొ కొందరికి నేర్పిస్తారు
మ్
కొందరందరికి ఉపయోగపడుతది
మ్ ఇంకా అంతే కాకుండా సమాజంలో గౌరవాన్ న్ని పెంచుతుంది మ్ ఇంకా మ్ సహనాన్ని నేర్పిస్తుంది స్నేహభావాన్ని పెంచుతుంది
మ్ అవునండి ఇగ
తిని పెంపొందిస్తుంది
మ్ అదేదదే
మ్
మ్
ఇంకా నైతిక విలువని నేర్పిస్తుంది
మ్ అదేండి మన మంచి మార్గంలో ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది నేర్పిస్తుంది కా ని ఇప్పుడున్న వాళ్ళు ఎట్లున్నారు మనం ఏదో ఒకటి నేర్చుకున్నామా ఏదో ఒకటి చేసినామా మనకి ఎంతో వరకు ఉపయోగపడుతుందనే ఉన్నారు కాని ఇవన్నీ చేసుకుని చూసు కునే వాళ్ళేతే లేరసలు చెప్పుకోవాలంటే మనం కదా మ్ మ్ ఇప్పుడు ఏదో ఒకటి చదువుకున్నామా ఏదో ఒక కోర్సు లో జాయిన్ అయ్యామా ఏదో ఒక జాబ్ తెచ్చుకున్నామా మన ఫ్యామిలీని మనం చూసుకున్నామా
మ్ అలా అయిపోతందండి సెల్ఫిష్నెస్ సెల్ఫిష్నెస్ పెరిగిపోవడం వల్ల ఇట్ల అయిపోతందంతా
మ్ అదే కదా ఒకర్ని చు సి ఒకరు కూడా నేర్చుకుంటున్నారు నేను ఎందుకు ఇలా ఉండాలి నేనెందుకు అలా ఉండాలి
అదే అదే మ్
మంచి ఎవ్వరు నేర్చుకోవట్లేరు అవును వీళ్ళు మంచిగా ఉన్నారు కదా ఇలా వీళ్ళ నుంచి మనం మంచి నేర్చు కుందాం కదా అని అట్ల ఎవ్వరు లేరు చాలా తక్కువైపోయారు మ్ సో అట్లా ఉంది ఇప్పుడు కన్ని
మ్ ఇంకా ఏమంటే చూడు సామాజిక బాధ్యతని పెంచుతుందండి
మ్
ఇంకా ఆ పేదరికాన్ని తగ్గిస్ సో ఈ విద్య రావడం వల్ల ఇప్పుడు మనం విదేశాలకి వెళ్తాము విదేశాలకు వెళ్ళి బాగా కొంత అంతో ఇంతో నేర్చుకొని వచ్చి మన దేశానికి ఎంతో ఇంతో హెల్ప్ చేస్తాం అప్పుడు మన దేశంలో ఉన్న పేదరి
అవునా కానీ ఇప్పుడు అట్లా ఎవరు ఉన్నారండి ఎవరూ ఫ్యామిలీస్ వాళ్ళు అటు అటు వెళ్తే అసలు ఇటు వచ్చే వాళ్ళే లేరు అటే సెటిల్ అయిపోతున్నారు కదండి హ్మ్ నా తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది అట్ట వెళ్లిపోయి అట్టే సెటిల్ అవుతున్నారు కానీ ఇటు వచ్చే వాళ్ళే లేరు అసలు పేరెంట్స్ ని ఎప్పుడో ఒకసారి వెకేషన్స్ కి తీసుకెళ్ళినట్టు వన్ ఇయర్ లో ఒక త్రీ మంత్స్ ఓ టూ మంత్స్ ఆర్ ఒక ఒక నెలను అట్లా తీసుకెళ్తున్నారు ఉంచుకుంటున్నారు మళ్ళీ పంపించేస్తున్నారు
మ్మ్
ఇప్పుడు అందరు అన్ని పాటించట్లేరు అ
ఇప్పుడు జ్ఞాన సంపదను కూడా అది అందిస్తుందండి సమాజ సేవలా సమాజ సేవకు ప్రేరణ కూడా ఇస్తుందండి
మ్మ్ అవునండి
హ్మ్ విద్య మంచి నాయకులని తయారు చేస్తుందండి
ఆఫ్ కోర్స్ చేస్తదండి లీడర్షిప్ చదువుకున్న వాళ్ళే లీడర్స్ ఉంటే బాగుంటది కానీ మన దగ్గర ఇప్పుడు చదువుకున్న వాళ్ళ కన్నా లీడర్స్ వేరే వాళ్ళే కున్నారు కదండి ఎక్కువ చదువుకోని వాళ్ళే ఉన్నారు మన దగ్గర ప్రజానాయకులు ఉన్న వాళ్ళంతా ఇట్లా విదేశాలకి వెళ్ళిపోవడము ఆ సో అట్లా ఉండడం వల్ల ఇదే అయితంది అనమాట అంత చదువుకోని వాళ్ళు సగం సగం చదువుకొని ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు
మ్మ్
లేదంటే డబ్బులు బాగా సంపాదించాలి అనుకున్న వాళ్ళు అట్లనే వస్తున్నారు ఇప్పుడు
మ్మ్
మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇగా
మ్మ్ వి విద్య అనేది మన జీవితానికి అభివృద్ధి మూలాధారం కదండండి
మ్మ్ మ్మ్ అవునండి అది లేకపోతే మనం ఎట్లా అండి కూలి పనులు చేసుకొని బతు కల్సి వస్తుంటది అది ఉంటేనే అంతో కొంత మనం మన ఫ్యామిలీని సేవ్ చేసు కోగలము మనము
ఆ ఇంకా చెప్పాలంటే ఆ విద్య ప్రతి ఒక్కరి హక్కులాగా భావించే ప్ర ప్రతి ఒక్కరు విద్యని నేర్చుకోవాలండి మంచిగా
అవును నేర్చుకోవాలి అందుకేగా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని పెట్టారు ఇప్పుడు ప్లస్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు కానీ ఏం చే స్తున్నారు అంటే కొందరు ఇంట్లో పరిస్థితులు బాలేకా కొంత వరకు చదివిచేసి ఇగ కుంచం పెద్ద వయసు వచ్చేసరికి పిల్లలను కూడా పొలం పనులోకి తీసుకెళ్లడం లేదంటే కన్స్ట్రక్షన్స్ దగ్గరికి తీసుకెళ్లడం అవన్నీ అట్లా చేస్తున్నారు వాళ్ళకు జీవనాధారం లేక అట్లా తీసుకెళ్లి చేయడం వల్ల ఏంటన్ చదువుకోడం వీలయిత లేదు కదా
మ్మ్
అందరు చదువుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేన్ని పాసిబుల్ అయితాయి అంటే వా వాళ్ళు హెల్ప్ఫుల్ అయితది సమాజానికి హెల్ప్ చేయొచ్చు
హ్మ్
చ్చు కానీ ఇంగ ఇట్లా అయిపోతుంది ఇగ
అవునండి
మ్ హు
అంతే కాకుండా విద్య అనేది మన జీవితానికే వెలుగునిస్తాదండి
మ్మ్ అవునండి
మ్మ్ మనిషికి అత్యంత విలువైన సంపదే ఒక విద్య అండి
కరక్టె అండి
హుమ్ చాలా మూల్యమైనది అండి
ఉమ్ అవును ఏది ఉన్నా లేకు న్నా విద్య ఉంటే మనం ఎక్కడైనా బతికేయగలం అండి
అదే ఉమ్
స్తిపాస్తులు ఇవన్నీ ఏ అవసరం లేదు చదువుంటే మంచిగా మ్ ఎక్కడో దగ్గర బతికేయచ్చు మనం ఏమో
సరే అండి
మ్ ఓకే అండి మరి ఉంటామండి బయ్